హలో సుబ్బు వినిపిస్తుందా
వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తాన్నవ్
ఇప్పుడే నిద్ర లేసా
ఏమె కాలేజ్కి పోయిలే
పోయమా
అ డేస్ కాలు మంత
ఎక్కన్నా ఇంటికన్నా
ఆ
ఇంటికాలన్నా
అవును
లేదు పోయ్యమ వచ్చే సరికి నాలుగు అయింది టైము మ్మ్ ఇంకా టై ఫోర్ థర్టీ కట్ట ఎప్పుడు నిద్రపోయానో నాకేది తేలిదు ఫోన్ చూస్తాను రూపా స
ఆ
కిందక మా అక్క వచ్చింది నైట్ ఏ న పన్ డేసి వచ్చా మ్మ్ ఇప్పుడే లేదు ఇంకా నెట్ వస్తుందా లేదా అనినుకున్నప్పుడు ఫోన్ అడి తీసుకున్నా
ఆహా
పూరు ఆంటీ తిడతా ఉందా ఇప్పుడే నిద్ర పోయేది అనే
ఇబ్బడు నిద్రపోతే మళ్ళా ఇబ్బ నిద్రపోయేదని
ఏ అసలు ఈ టైంలో అసలు మా అమ్మ నిద్ర పోనియదు భలే భలే తల నొప్పి వచ్ ఆ బస్సులు అంతా సేపూ వెయిట్ చేసి వెయిట్ చేసి భలే తలనొప్పి వచ్చేసింది
ఆహా ఏమేం చేసింది రోజు యాక్టివిటీస్ కాలేజ్ లో
ఏమ్ జారుగాలే పోమే పో తరు ఫోర్ ఇయర్ వాళ్లే చేసుకున్నారా
యాల ఫోర్త్ ఇయర్
ఏం జరగల అడ నార్మల్గానే మేము మేము శ్రీలేక నేనే ఉన్నాము
అలు సాయం ఆమీ చెప్పలే సా నేను ఏమిదను రేపుద్దామ్మే నేను కొన్ని క్లిప్స్ అన్నా తీసుకు కుంటాను అనేసి చెప్పా అనే
అడ చూసి యిల్లు ఎవ్వరు రాలేదు మన క్లాస్ల్లా
ఎలా
మన క్లాసుల్లో ఎవరు రాల ఎవరి పడుకొని హాస్టల్లో ఉన్నారు ఇంకా ఇంటికెళ్ళ వాళ్ళు ఇంటికెళ్ళిపోతా ఉన్నారు
ఆహా
ఇంగా అడ ఏన్ జారగలే ఇల్టు బోల్ని ఫోర్త్ ఈయారోళ్ళు మంచానికి లహెంగాలు అన్ని వేసుకొచ్చారు ఇంత ఫామిడి వాళ్ళు ఇంకా మన సీనియర్స్
ఆహా
ధన్డోకి హల్వాలు గిల్వాలు చేసుకొని ఎతుకపోయారు ఊళ్ళోళ్ళు సెమినార్ హాల్లోనే అది కూడా నేను ఎప్పుడు చూసాంం కిందకి వెళ్ళిపోతున్నాం అనగా టూ థర్టీ క స్టార్ట్ అయ్యాం ఇంటికిళ్ళిపోదామని ఇంకా అప్పుడు కిందకి వెళ్తే ఇంకా కొరు వాళ్ళందరుూ ఫోటోలు తీసుకొని ఇంకా ఇక అంతేగా లు తీసుకెళ్తాం ఆండాల ఆండాలా మెసులు తయారు చేసి అలవాలు
హమ్
ఏం అక్క హలవాలు ఎన్ని తిన్నారు అక్క అంటే అక్కడ అక్క చెప్తుంది పావని అక్క విళ ఉంటారు చూడు రిషతా వాళ్ళు రూమ్ల్లో ఆ అక్క చెప్పింది తిన్నరక్క అంటే ఆ ఏన్ తింటాం పాప ఆ కింద పడేసి జిడిపప్పు మలి గడియారు కడిగసారు మళ్ళీ జీడ్ బామ్ మళ్ళీ లోపలేసారు
న్న రెండు వన్లు బెట్టి చూ మీంత
ఎ ఎంది ఎంది అర్థం గాలే
అ అంటే చూపిస్తు
ఇ వంటలు చేస్తున్నారా ఆహా ఇ ఎవరో మరి
అదేడి
అక్కా మాట చేప్పకు బలే కామెడి అనిపించింది నాకు
స ఆహా ఉమ్ నీకేం నొప్పి దడేసి అయితే దాన్లో చార్జింగ్ అయిపోకూడదు నాకు చేయ్యాల